లో
ఆ చెప్పు ఏం చేసు
నీ వాయిస్ రీసౌండ్ వస్తుంది కొంచెం లోపడుకోవా
క్ లోబల్ చలి పెడుతుందేహ
నేను ఆవేదిీ లోపలనే ఉన్నా నాకునీసం వస్తుంది అట్లా అని
నో ఫ్యాన్ ఉన్నారు రూమ్లకు నో ఫ్యాన్ బందిసి
లో పో ఫ్యాన్ బందసిీవ లోూపడుకివ
సరే ఆకు
అ
తిన్నా
ఆ తిన్నాను తిన్నవా
నా
ఏం కాది
ఆ మాోటాల ఉంట
టిఫన్ జష్ నవా పతే తన్నవా
బోడా విన్నా
చెప్పాలి ఇంకా మరి
న చెప్పాలి ఇంకా
పోలే ఈరోజు
పోలే నబీకా ఫస్కం
హ
పో పోవా ఉదానే జబకి
న ఇష్టమే అది ఊరు మరి ఎగ్జామ్స్నే అంటున్నావు
హ
ఆలోచించించు ను బా ఏదో ఆలోచిించ
ఏమ ఏం అర్తం తెలియకపోవాల వద్దు
ఎగ్జామ్స్ ఎప్పుడు
నెక్స్ట్ మన్ ట్వంటీ ఎయిట్ కి మ హార్డ్ ఉన్నాయి సబ్జెక్ట్స్ త్రీ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ అనే ంట మత్తం
పత్తద
ఏ ఉమళ
అంటే నువ్వు గస్ చేస్తున్నా ఎక్కడ గస్ చేస్తు నువ్వు
తెల్లిదు ఇక్కడ పడుతుంది మళ్ళా ఇప్పుడు ఏమంటారు ఎగ్జామ్స్ సరిపో సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుది ఇప్పుడు సెకండ్ ఇయర్లా స్పెషలైజేషన్ తీసుకుంటామా అప్పుడే చెప్పలేి ఇప్పుడు ఇన్న ద మెట్్రోకో పోయి ఆ కూలి పని చేసేసే బదులు ప్రిపేర్ అయిన అయితే అయిపోతుంది కానీ
అంటే ఇప్పుడు నువ్వు మరి సెకండ్ ఇయర్ లో ఏమి తీసుకుందాం అనుకుంటున్నా్
అసారు ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయి తాలా త చూద్దాం అనట్లయితే
అంటే నార్మల్గా నువ్వు అనుకుంటున్నా ఇలా ఇప్పుడు జస్ట్ అయితే అనుకుంటాం కదా త్త
నేను అఐతే అనుకుంటున్నానుం చూడాల ఏమవుతుంద ఏమోం వాడలే మద్దలే
ఐటి తర్వాత నెక్స్ట్ చెప్ప అయింది మరి
తెలువా
హ అంటే మనం గుడ్డిగా అనుకున్నా సరే గాని జస్ట్ ఒకటి ఉంటది కదా అరే దీని తర్వాతస్త ఇలా ఇట్లాంది పష అంది కడతున
ఫస్ట్ అయితే మంచించి దా జా దరక ఫస్ట్ అయితే ఎక్జామ్ రాయాలి ఎగ్జామ్స్ బట్టి మ్యాథ్స్ మంచి చేసినానునుకో ఫైనాన్సన్న ఇద్దామన్
అంటే ఇప్పుడు మార్కెటింగ్ కి మస్తు డిమాండ్ ఉందిగ ప్రజెంట్
మార్కెటింగ్ నచ్చదు
తే మార్కెటింగ్కే నడుస్తుంది ఇంకా నీకు ఇంకా మార్కెటింగ్ లోనే ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మేబి మంచి చాయిస్ ఉంటది కదా నేను నీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది మార్కెటింగ్ ఇల్లా
మకు మార్కెటింగ్ వచ్చ ఉ య్య
హ
మార్కెటింగ్ అయితే తీసుకోరు
ఉహు అంటే ఎన్ని ఉంటాయి మొత్తం మార్కెటింగ్ ఫినాన్స్ ఐటీ ఇంకా
మార్కెట్ ఫినాన్స్ ఐటి ఇంకొకటి ఆ హెచ్ఆర్
ఓకే హెచ్ ఆర్ హ హెచ్ ఆర్ కి అంతటీ ఉండవేమో మెయి
ఏమో చు ఎడ్లాయితే ఏమో ఐటి అన్నా లైక్ ద ఫైనాన్స్ అన్నా
ఉ
ఏమో నేను ఇంకేం డిసైడ్ కాల ఇప్పుడు మెట్రో కొత్త ఫిఫ్త్ కాక శాలరీ ఇప్పుడు దాక ఇల అన్నావ్ ఫైవ్ డేస్ టెన్ డేస్ మన ఫై క సిక్స్ కతు సిక్స్ మ ఫిజిక్స్ అంటే ఇంక ఎగ్జామ్స్ ట్వంటీ ఎయిట్ కే మళ్ళ టప్ ట్వంటీ డేస్ లో ఉంటాయి వేసాము అంతే అంతే
అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు బంద్ చేస్తే ఎప్పుడు బంద్ చేస్తావు
ఏ మద అతల రేబ్ బో అలా వద్దా ఏ మర్ధమైతలే
నీ శాలరీ రా ఇప్పుడు నీ ఇప్పుడు నీది మంత్ ఎక్కడ నుంచి ఎప్పుడు స్టా పాప అయితది
అయిపోయింది మొన్ననే ట్వంటీ వన్ ట్వంటీకి అయిపోయింది ట్వంటీ వన్ నుంచి మళ్ళీ స్టార్ట్
ఆహ అంటే మరి నువ్వు హలా సడన్ బంద్ చేస్తే వస్తదా మరి ఫ్యామిలీ
కాద ఒకటే డౌట్ వల్ల అయి కన్ఫ్యూజన్
ష్యూర్ గా ఇంకా ఈ ఫైవ్ డేస్ శాలరీ పడే రోజు వరకు ఓ ఎందుకంటే మరి నీ వన్ మంత్ కష్టం మొత్తం వేస్ట్ కాదా
అదే ఆలోచిస్తున్నా ఏం చేయాలో ఏమో ఏం అర్ధమైతలే
అండ్ ఇంకోటి ఏందంటే నువ్వు ఫస్ట్ ఆ జాబ్ మానేసటప్పుడు వాళ్ళకి చెప్పడం బెటర్ నాకు తెలిసి
పైదాకా ఏ బంద్ చేయాలన్నా బంద్ చేయాలి ఏం చేస్తాం కారు
అంటే నేనే ఏమంటున్నా నువ్వు బంద చేసావు కదా ఇప్పుడు జాబ్ జాబ్ బంద్ చేసటప్పుడు సరే సార్ నాకు నేను బంద్ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళకి చెప్పి బంద్ చేయడం బెటరు అని
ని చెబ పని చేస్తు
చెప్పకుండా బంద్ చేస్తా ఇన్ కేస్ నకు నెక్స్ట్ టైమ్ ఛాన్స్ కావాలి అని తెలియరే కాదు
ఎట్లా రా కు మళ్ళా జాయిన్ వ జాయిన్ గా నికులేది మెట్రోలో ఒకసారి బంద చేసి
హ హ
అయినా అ అందరితో మాట్లు పడాలి తల్లి ఒక అందరు ఆంటీలే ఉంటారు ఆడ
హ
వర్షమా
ఈ ఆలదే ఉంటది మరి రాజ్య మ
ఉ
హ ఇంకా బద్రి నువ్వేమో అసోసియేట్ నువ్వు చెప్పింది ఇవాళి నాక పోతే ఆ సరికి చెప్తే న మీన్నే ఇది చేస్తారేమో వాళ్ళు అ అసలు లీడర్షిప్ ఉండాలని దగ్గర లేనట్టుంది బ అంటే భయపడిచుకోవడం అని కాదు కానీ మీకు వాళ్ళు చెప్తే ఈ నాలు అట్లు ఉండాలి ఫస్ట్ మంచిగా చెప్పాలి వాళ్ళకి ఇన్ కేస్ వినకపోతే అప్పుడు చెప్పాలిఓక మంచిగా చెప్పిన ఎట్లా చెప్పి నిన్న రాాల
అసను
ఏవచ్చాల నువు
దసలస్తు
చెప్పాలి ఇంకా మరి ఆలోచించు ఇక ఈ జాబ్దిి చేసే ముందు నువ్వు ఫస్ట్ ఒక మంచి జాబ్ చూసుకో ఇప్పుడు ఒకవేళ నువ్వు స్ ప్ చేసిన ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయికుంటనే ఏరినన్నా చూస్తుడు ఎవరికైనా అడుగుతుండు ఇప్పుడు నువ్వు బస్లు పోతుంటువు చాలా మంది జాబ్ చేసే వాళ్ళు ఎట్లా నీకు కనిపిస్తారు వాళ్ళని టచ్ లు ఉండాలి మనమే పోయి మనకి మన అవసరం కాబట్టి మీరు ఎక్కడా చేస్త సరువులయ కట్లా అడేగాాల నువ్వేం అదేటట్ లేవు అవి వవతం మాట్లాడతే ఎట్లేవి ఫస్ట్ మాట్లాడుతానే కదా నీకు కొత్త కొత్త జాబ్స్ ఎక్కడ ఉంటాయి అవన్నీ తెలిసేది అట్లా లేకపోతే ఇవి ఉన్నాయి కదా ఈ ఆయాస్ ఆ ఏమంతసర్ వర్క్ ఇండియా ఇంకా ఇ బన్న కా అ పేరస్ అాలదు
ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతనే వేరే జాబ్ చూసుకుదామని అనుకుంటున్నాం
అంటే ఇప్పుడు నువ్వు అప్పటి వరకి మెట్రో కోతావా
వన్ అసలు ఎగ్జామ్కిి ప్రిపేర్ అయ్యంనుకు
బుక్స్ ఉన్నాయ మరి
హ్మ్
మరి మొన్న దివ్యవి ఎందుకు అమ్మేష్నవ్ బుక్స్
అ అది ఫస్ట్ సెమిస్టర్ అమ్మా అయిపోయినాయి ఇంకేం చేసుకుంటానని
మరి ఇప్పుడు నీ వాడదాం నువ్వు చూసుకుంటే ఆమె గుడా ఇప్పుడు అవి రిటర్న్ ఇచ్చి సెకండ్ సెంవి తీసుకుంటది కా ఇప్పుడు ఆమెకి బ్యాక్ లాక్స్ ఉన్నాయా ఎఫ్ బీకాం బి ఓ యం మరి అవి ఎట్లా చదువు కుంటది మరి నువ్వు అమ్మేసుకుంటే అవి కనీసం నింత ఆమె ముందు అడిగేది దెల్వద
నాకు తెలుగులు మర్షిపో
ఇప్పు మరి నువ్వుయితే అట్లది ఊకుటి ఉంటివా
ఆ
ఎట్ల చేస్తావో నువ్వు హ్మ్ చెప్పాలి ఇంక
ఎమ్లె ఈ
సరిపోయినట్టుంది
అ సార్దది
బాగా ఐస్ క్రీమ్లు తింటున్నట్టున్నవ్
మీ ఎమ్లా ఐస్క్రీమ్లు లేక్కడ
మీర
వుండై
మీరు మెట్రోనే గా వుండయ ఐస్ క్రీమ్ స్టోర్ ఐస్ క్రీమ్స్
ఉంటాయి
అది తినవ అని
తినను
హ్మ్ హు చీ నీతో మాట్లాడుకుంట అన్నం పోయి పెద్దవి చేసినా బంద్ ఇద్దామని కింద మాడినట్టుంది స్మెల్ వస్తు హ్మ్ స్మెల్ వస్తుంది నేను మర్చిపోయిన అసలు బంద్చేద్దాము అని చెప్పేసి ఇట్లా పెద్దగాని బంద్చేద్దాం అనేలో ఇట్లా మ ఇట్లా వచ్చేలోకు మాడిపో
ముత్త
నేను జస్ట్ కింద అడుగు అడుగులాగా అడుగు అంటింది సరే మరి
సరే
హ్మ్
హ్మ్ బాయ్
అ బాయ్